హలో
ఏం లేదండి ఇప్పుడే పని అయింది కూర్చున్నము
ఆహా
అయిపోయిందా మీ పని అయిపోయిందా ఇలా పప్పు ఒండినా దోషలేస్త అవునా పిల్లలు స్కూల్కెళ్ళారా
ఆ వెల్లిర్రు దోశ ఏసార ఇంకా
పిల్లల్ని పంపించిన ఇప్పుడే పనయింది
అవునా
ఉమ్ మీదేం కర్రీ
మాది పాలకూర ఈ రోజు
ఆహా పోయిల్ల మీ సార్ బోయిల్లా ఉహూ
పాలకుర పిల్లలు ఎల్లారు పొద్దున్నే
ఏట్లా పాలకు టమాట ఒండతరా ఉట్టిదేనా
ఉట్టిగానె ఒండ్తా పాలకూర టమాటా ఏయన్ టమాటా ఏస్తే ఇగ తినరు పిల్లలు
అ
ఏం చేస్తున్నరండి ఇంకా పూజలు చేస్తారా ఈరోజు.
ఉ ఇవాళ లేదండి ఆహ ఇల్లు ఊడ్చిన అంతే
పండగలు చేస్తారా బాగా
ఉ ఉ చేస్తామండి ఆ మళ్ళ బుధవారం కి స్టార్ట్ ఇగ
బ్యాలెన్సింగ్.
ఉమ్ ఉగాది నుంచి స్టార్ట్ ఇగ
ఉగాది వస్తుంది కదాండి ఏమన్నా షాపింగ్ లా అయి ఇయి చేసరా.
ఉ లేదండి.
ఉగాది వస్తుంది కదా ఏమైనా షాపింగ్. అయి అన్నీ ఏమన్న చేస్తారా అంటాన ఏం చేయరా.
ఉమ్ ఉన్నాయే
ఇంట్లోనే
ఆ
సినిమాలకి అటు ఇ ఏమన్న వెళ్తారా.
ఆహా లేదండి ఆహ
ఎటు వెళ్ళరు ఇంట్లోనే చూస్తారా. సినిమాలకి నా ఏం వెళ్లారా.
ఆహా ఎల్లమండి. ఉమ్ మీరు వెళ్తారా.
మేము కూడా వెళ్ళం ఇంటలోనే టీవీ చూస్తాం. అంతే టీవీ వరకే.
మ్!
ఇంట్లో టీవీ చూడడం అంత వరకే ఇగ. పిల్లలకి అంతే బయటికి వెళ్ళం ఎక్కువ.
ఉహు! పిల్లలు కూడా వెళ్లారా?
పిల్లలు కూడా వెళ్లారు. ఇక సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు. ఇంట్లోనే ట్యూషన్. వెళ్లరు.
ఉ హు.
ఇంట్లోనే ఉంటారు.
ఇది
ఆ
టిఫిన్స్ ఏమేమి చేస్తారు?
టిఫిన్సా? చేస్తా ఇగ అన్నీ. ఇడ్లీ చేస్తా, దోశ చేస్తా. ఉప్మా చేస్తా. అన్నీ వాళ్ళు తినేటివి చేసి పెడతా.
మ్ హు బయట ఫుడ్ తినరేమో.
ఆ మార్నింగే వెళ్తారు కదా. పొద్దున్నే చేస్తా, అన్నీ చేస్తా.
ఉ ఏమన్నా పచ్చళ్ళు పెడతారండి మీరు?
ఆ
పచ్చళ్ళు పెడతారా ఏమన్నా?
పచ్చల్లా మా ఇంట్లో తినరండి.
మ్
అప్పటికప్పటి అయితేనే తింటారు. నచ్చి చానా రోజులువి అయితే తినరు.
ఆహా! చేస్తానే పండు మిరపకాయ పచ్చడనీ, టమాట తక్కువ తక్కువ తక్కువనే ఉన్నాయిగా టమాటాలు.
ఆ అట్ల, ఇంట్లో చేసినయి అయితేనే తింటారు అట్ల.
అదే ఇంట్లనే ఊరబేట్టి చేసుకోవచ్చు గదా మంచిగా.
ఆ ఆ పెళ్ళిల్లకి వెళ్తారా అండి మీరు ఎక్కువ?
ఏ లేదండి ఇగ్ పిల్లలు ఉంటారు గదా వాళ్లను పట్టుకొనె సరిపోతాది.
ఎట్ల చేస్తారండి పెళ్ళిళ్ళు మీకెళ్ళి.
ఉ బానే చేస్తరు.
బానే చేస్తారండి ఎట్
ఎట్లంటే ఇగ
అమ్మాయి అబ్బాయి ఇట్ల చేస్తారా ఎట్లా చేస్తారు?
ఎవరు?
అమ్మాయి వేరు. అబ్బాయి వేరే.
పస్పు పస్పు కొట్టుడు కాంచి స్టార్ట్ అయితదిగ.
మ్!
మంగళస్నానామ్ మైలపూలు. ఉ ఇగ తర్వాత ఇగ పెళ్ళి కొడుకుకొత్తాడిగ
బాగ్ చేేస్తారయితే మీరు.
ఆవును.
మీ అమ్మాయి తరుపున కూడా వస్తారా మ్. చాలా మంది అబ్బాయి తరుపున అమ్మాయి తరుపున
అబ్బాయి అమ్మాయి ఒక కాడే చేస్తారా లేక వేర్వెరా
పెళ్ళొక కాడేగ
పెళ్ళి ఆ పెళ్లి కూతురు వాళ్ళింట్లోనే చేస్తరు. ఓకే ఓకే మ్ మీ అంతేగా
మ్ ఆ తర్వాత ఇగ భరత్ వాళ్ళు పంపించేట అప్పగింతలు అప్పగింతల్ బాగుం
బానే చేస్తరైతే పెళ్ళిలు
హ్మ్
మ్
హలో నాని
ఆ స్కూల్కెళ్ళారా పిల్లలు స్కూల్ లేదు
వెళ్ళారు.
మరి సాయంత్రం వొస్తారా బాక్స్ తీస్కెళ్తారా మీరే
బాక్స్ పంపించేస్తా మార్నింగే ఆ మార్నింగే పంపించేస్తాం.
అవునా
ఇంకా అలాగే మేం గుడా ఏదన్న చూస్కోవాలిగ బాబ్ ఇప్పుడే స్కూల్లో జాయిన్ అయితుంది. ఏదో ఒకట్ ట్రై చేయాలిగా కాలిగుండడం ఎందుకు
పిల్లలు రాంగనే ట్యూషన్ కెళ్తారా
ఆ లేదండి ఇంట్లోనే బాబు చిన్న బాబే పాపకి ఇంట్లోనే చేప్తం ఇగ అ పాప చదువుతది బాబు మనాగ్ చిన్న పిల్లవాడే
నర్సరీ ఇంట్లోనే బాగా చికాకు చేస్తరు కావచ్చు. పిల్లలు మ్ చేస్తారా ఇంకా
చెప్పాలండి.
మ్ బజార్ కాని పిల్లలేం ఇనరిగ
అన్నయకు మొన్ననే బాబ్బుట్టే అటే తిరుగుడే ఇగా పుట్టినప్పుడు పోయినం
పండగలల్ల ఏ పండగలు ఎక్కువ చేస్తారండి మీరు
ఉగాది.
ఉగాది బాగా చేస్తారా?
మ్ ఉగాది దసరా నవరాత్రులుంటాం తొమ్మిది రోజులు
ఉగాది పండగ ఎక్కువ బాగా చేస్
అవునండి దసరా తొమ్మిది రోజుల నవరాత్రులు టో
శివరాత్రి అప్పుడు గుడానా ఫాస్టింగ్లు అయి అన్నీ ఏమన్నా ఉంటాయా పండగలి అప్పుడు
ఇంగ మామూల్ నార్మల్ అంతే పూజ చేసేంత వరకే
ఆ
పూజేసేంత వరకుంటే తర్వాత పూజ అయిపోని తింటాం ఇగ మ్ నాకు హెల్త్ మంచిగా ఉండదు కొంచెం ఇగ ఫాస్టింగ్ ఉండను పూజ అయ్యేంత వరకు ఉంటా
తరు
భక్షాలు పూర్ణాలు పచ్చడి
భక్షాలు పూర్ణాలు పచ్చడి చేస్తారా మన తెలుగు పండగే కదా
అవును ఫస్ట్ పండగ
అదే ఇంకా శ్రీరామనవమి చేస్తారా మీరు శ్రీరామనవమి శ్రీరామనవమి అప్పుడు గుళ్లో గాని ఇంట్లో చేసుకుంటారా గుడికెళ్తారా
ఇంట్లో పూజ చేసుకుని వెళ్లడమే
అ
ఇంట్లో పూజ చేసుకొని వెళ్తాం గుడికి
గుడి కెళ్తారా
మ్ ఇగ అందరు అంటే ముగ్గురు పిల్లలు మేవు మా సార్ ఆఫీస్ కెల్తారు ఆయన రారు ఎక్కువ మ్ హూ రాడు ఎక్కువ ఈన వెళ్లడు రాడు ఏడికైన ఇగ నేనే
మ్ ఇంకా
టిఫిన్ చేసి
మీ షాపింగ్ లు అయితే చేయరు పండుగలు వస్తే
ఎక్కువ లేదు ఎప్పుడో ఒకసారి ఇగ
అవునా
మ్
కా లంచ్ మధ్యాహ్నం ఏనా తినేది
అ టిఫెన్ చేస్తాను
పొద్దున పిల్లలతో టిఫెన్ చేస్తారా
ఆ ఇక టిఫెన్ అయితే ఎప్పుడో ఒక్కసారి ఇక ఉన్నపుడు చేస్తాము లేనప్పుడు అన్నమే తినిపించి పంపించేస్తాం ఆ మార్నింగ్ టిఫెన్ చేస్తాం మేము కూడా ఏదో ఒకటి ఉంటే తింటాం లేక అన్నమే తింటాం
అవునా
పనిమాల నేను చేయను లేండి వీలును బట్టే లేదా పిల్లలు పాలు కట్టుకునిని బిన్నా వెళ్తారు మేము కూడా చాయ తాగుతాం అంతే మీరు
పాలు తాగుతారా పిల్లలు
ఆ మార్నింగ్ ఒక్కటే పూట ఈవినింగ్ తాగారు
సాయంత్రం దాగరు కావచ్చు
ఆ సాయంత్రం తాగరు ఇక
హ్మ్మ్ ఇంకా ఏం చేస్తున్నారు ఏమన్నా చేస్తారా మీరు
స్నాక్స్ అంటే ఇకా పకోడీ ఒక్కటే పకోడి పకోడి చేస్తామండి స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులతో చేస్తాం
ఏమన్నా చేస్తారా అండి ఇంట్లో
ఇంట్లో అయితే మా వారికి చేసుకుంటాం
ఆ అవునా
ఉ